బాగున్నారండి మేము చాలా బాగున్నామండి ఈ రోజు టాపిక్ వచ్చేసి హైదరాబాద్ గురించి అండి అడిగాను నేను మీరు ఎక్కడెక్కడ ప్లేసెస్ విజిట్ చేశారో చెప్పారు నాకు
అవునండి నేన్ చార్మినార్ చూసాను ఆ ట్ ట్యాంక్ బండ్ చూసిన ఆ ఆ ఇంకా చూసిన గాని ఆది ఏం గుర్తస్తలే
ఆ దాని స్పెషాలిటీస్ ఏంటండి ట్యాంగ్ బండి అంటే స్పెషాలిటీ ఏంటి
ట్యాంక్ బండ్ స్పెషాలిటీ ఆ అండీ
ఆ
బాగుంటదండి నైట్ అవుట్ లో ఎళ్తే బాగుం
బాగుంటాయి ఆ లైటి గ ఆ లైటింగ్స్ బోటింగ్స్ లేజర్ షోస్ ఇంకాక్కడ మీకు ట్యాంక్ బడ్ దగ్గర ట్యాంక్ బడ్ దగ్గర ప్లేసెస్ చూసారా అండి ఎన్టీఆర్ గార్డెన్స్ లుంబిని పార్క్
అవి చూడలేదండి
అయి అవి కూడా బాగుం ఉంటాడి లేజర్ షోస్ అయితే అక్కడ మస్తుంటది
రాష్ట్రపతి భవన్ చూసినండి ఇప్పుడు కొత్త పెట్టిళ్లు కదా రాష్ట్రపతి భవన్ అవునండి
ఆ ఆ కరెక్ట్ ఎ సార్ స్మార్తకుల ద్వీపం అన్నట్టు ఆ ఇంకా ఏం చూస్ బిర్లా మందిర్ ఎల్లారా
బిర్లా మందిర్ వెళ్ళలేదండి
అయ్యో మస్తుంటుందండి శివుడిది
మష్
ఆ అ సారి వెంకటేశ్వ సమిటెం
వెంకటేశ్వర స్వామిదా అవునా అండీ హల్వార్లో ఒకటి ఉంట నాగమ నాగమందిర్ అని ఉంటందండి
ఏంటైది ఏముంటందన్నాను ఆ
అది స్పెషల్ అండి ఆ గుడి ఎక్కడ అంట్ టే అలవాళ్ల్ లో లోతుకుంటా సైడ్ ఉంటదండి అక్కడ నిజంగనే అది రియల్స్ స్టోరీ ఎంటంట అక్కడ గుడిది
ఆహా ఏం స్టోరీ అండి నాక్ తెలియద్ కొద్ చెపుతరా నేను కూడా వే వెళ్తాను
ఏంటిదా అంటే
ఆ
నా కూడా అంతా గుర్తొస్తలేదండి కానీ అది రియల్ స్టోరీ అంటా పాము మింగేసోచ్చాండి ఎవర్నో ఆప్ ఎవర్ తంథింగ్ ఎదో ఉంటదండి ఆ స్టోరీ టెని రియల్ స్టోరి అది వాళ్ళ వాళ్ళవి విగ్రహాలు కూడా కట్ టుంటాయి అక్కడ గుడిలా
అంతేనా
అవునండి
అంటే స్టోరీ ఇంకా మీకు క్లారిటీగ్ తెలియదేమో మీకు
ఆ అంటే తెలుసు కాని అద్ చాలా ఎన్నో ఇయర్స్ అయితుంది నేను ఎల్లి అట్లానే కొంచెం గుర్తులేదండి బాగుంటది పెద్ద ఉంటదండి ఆ గుడి
ఆ అద ఎక్కడ అల్వాళ్ల్లో చెపుతర కొద్ది లొకేష్ లొకేషన్ చెప్తే నేను కూడా వెళ్తాన్ కద అంటే
ఓకే అంటి లాల్ బజార్ లో అక్కడ సికింద్రాబాద్ లో ట్వంటీ ఫోర్ బి బస్ ఎక్కితే డైరెక్ట్ మీకు నాగమండ్రి దగ్గర తిగ్ తుదండి
అంతేనా
అవునండి
అయితే వెళ్తాను ఈసారి తిరుమలగిరి సైడ్ వస్తద్ అది
అవునండి తిరుమలగిరి తిరుమలగిరి దాటిన తర్వాత హల్ లాల్ బజారు ఉంటదండి లాల్ బాజార్ నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్తది ఆ బస్ ఆ
ఓకే ఓకే నేను అదే నేను ఒకసారి మా ఫ్రెండ్ తీసు కెళ్ నట్టు గుర్తు అదేనా నా మేబి తిరుమలగిరి సైడే వెళ్ళినాము మేమ్
అవునండి అక్కడ లాల్ బజారా కూడా ఒక పెద్ద గుడి ఉంట్ ఇది అమ్మార్ ది అది గూడా బాగుంటదండి బెదు అంతే ఉంటది
ఓకే మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళలేదా అండి మీరు ఇవి ఏం టెంపుల్స్ మన టీటిడి తిరుమల తిరుపతి దేవస్థానం జూబ్లీ హిల్స్
అవన్నీ వెల్ ఆ జూబ్లీ ఇక్కడ అక్కడ వెళ్ళలే అండి సికింద్రాబాద్ లో మహంకాళి టెంపుల్ ఉంటది గదా
జేడి మహన్ ఆ ఆ ఆ నిమిషాంబిక ఉప్పల్
ఆ ఇంకొకటి
ఆ ఆ
ఒకటి ఏదో కొత్తగా వో ఉండే గదా అం అం టెం పులో పవర్ఫుల్ అనేసి
ఈమె ఎక్కడ ఉంటంది అది ఫలక్ నమా నా
ఆ ఫలక్ నమ్మ పలకనమ్మ అమ్మవారు
అమ్మరారు ఫేమస్ టెంపుల్ లీన్ మళ్ళీ ఇంకొకటి మన భాగ్యలక్ష్మి అమ్మవారు చార్మినార్ దగ్గర
అక్కడికి వెళ్ళలేదండి
అది పక్కనే చార్మినార్ పక్కనే ఉంటంది టెంపుల్
అవునా అండి
ఆ ఆ టైం ఆ గుడి గూడా చాలా బాగుంటుంది అండి అక్కడ గూడా మనం ఏం కోరుకున్నా జరుగుతాయట ఓ ఇంకా ఇటువచ్చేసి ఇప్పుడు ఇవి అంటే ఆ హైటెక్ సిటీలో ఏం ఏం వెళ్లారండి ప్లస్ శిల్పారామము వెళ్ళారా
వెళ్ళలేదు అండి
శిల్పారామం బాగుంటది ఇప్పుడు ఉప్పల్ నాగోల్ దగ్గర గూడా ఒక శిల్పారామం పెట్టిరు మళ్ళా యాదగిరిగుట్ట దగ్గర గూడా ఒక శిల్పారామం పెట్టిరు మ్మ్ అల అలా ఇం గా ఉ ఇంక ఏం ఏం చూస్తారండి ఇక వేరే ప్లేసెస్ అని ట్యాంక్ బండ్ అన్నారు
మీరు ఏం ఏం చూసినారండి
మేము ఇప్పుడు మీరు చెప్పిన ప్లేసెస్ అన్ని చూసామండి ఎక్స్ట్రా గా అంటే మాల్స్ ఆయ్ ఏఎంబి మాల్ షరత్ సిటీ క్యాపిటల్ మాల్ మళ్ళీ జీ వి కె వన్ను పంజాగుట్ట
ఓకే అండి
ఉ ఇవన్నీ చూసాం
ఇంక అండి ఇప్పుడు ఈ మధ్య కొత్తగా గోస్ట్ హౌసెస్ పెడుతున్నరు కదండి
క్కడ పేట్యరండి
పోస్ట్ హౌస్ ఉప్పల్లో వెట్టినారనుకుంట ఉప్పల్లో ఇంకా ఇ కిందకు లె కుంట
గోస్ట్ హౌసెస్ ఆ
అవునండి
ఆహా అయితే వెళ్ళాలండి నేను అది జూడ్లేదు అయిన మీరు ఇది వెళ్లార నిన్న మళ్ళీ ఎక్సిమిషన్ ఎల్లారా పరేడ్ గ్రౌండ్స్ లో ఎక్సిమిషన్ తెల్సు అవి వడ్డయి వెళ్ళారా మొన్న ఆన్ సంక్రాంతి అప్పుడు
లేదండి నాంపల్లి ఎల్లేదని అక్కడ అల్వాల్ జాతర అయితదండి పెద్దగ అక్కడికి ఎల్లిన
ఆహ అల్వా ఎన్ని రోజులు జరుగుతది జాతర
అది నవంబర్ లోనేమో స్టార్ట్ అయి ఈ వంటరు సి సంక్రాంతి వరకు అయితదండి
ఆహ నవంబర్ స్టార్ట్ అయితద మిషన్ ఏమో జన్వరి నున్ ఫిబ్రవరి వరకుంటది
శ్ర అవునా అండి
ఉమ్ అట్లా మళ్ళీ ఇది ఇప్పుడు ఇప్పుడు కొలంపాకలో కూడా ఏదో దేవుడిది జాతర జరుగుతున్ శివుడిది
అవునా
ఆ కొలంపాకలు
అవునా అండి
ఉ ఆ చాలా మంది ఇక్కడ అంటే అది మహారాష్ట్రకి సమ్మన్ జాతర అంటాగానీ వస్ తు మంది అసలు చాలా మంది ఎత్తుకే ఊ
మొన్న మేడారం వెళ్ళినారా ఆండీ
అయ్యో వెళ్ళలేదండి మేడారం అందర్ చాలా అది ఒక పెద్ద జాతర అబ్బ సంబరం చాలా అసల్క్ అక్కడెక్కడి నుంచో వచ్చి జనాలు మొక్కులు తీర్చుకొని వెళ్తారట ఆమంతా మహిమగల అమ్మవారట
ప్రతి అర్థం గానీ ఈ ఇయర్ వెళ్ళలేదండి
అంతేనా ఆమె చాలా మహిమ గల అమ్మవారట కదా
అవునంటండి
ఆ ఎన్నో కోరికలు అసలు ఆ ముద్దర ముక్కిపోయినాలు నరవే అసలు నెరవేరనివల్లే లేరట
ఆహా
ఉమ్ మళ్ళీ ఆమెకు బంగార అంటే ఆవ్ కోరిక నెరవెర్తే బంగారాలు చొప్పించడము ఆమె ఏ జడుగతది ఇవ్వడం చేస్తారట భక్తుల్
రెండు సంవత్సరాలు కనపడవు కదా అండి
రెండు సంవత్సరల సంవత్సరమా
ఫస్ట్ ఏమో ఎ ఫస్ట్ పదకొండ్ సంవత్సర్ ఏమో ఉండే అం దాని తర్వాత ఐదు సంవత్సరాలు ఇప్పుడు రెండు సంవత్సరాలు కదండి
ఆహా ఇప్పుడు టూ ఇయర్స్కి ఒకట్ సారా ఓకే ఓకే. అంటే నాకు కూడా అంత ఐడియా లేదు కాకపోతే ఇయర్ అని అనుకుంటున్నాను నేను ఇయర్ క ఒకసారి అనుకుంటున్న. ఆ
బాండింగ్ ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదా అడి మీరు ఎప్పుడైనా వెళ్ళినార
లేదండి ఇప్పుడు వెళ్ళాలనుకున్నా మనం ఇప్పుడు మనం మనం వెళ్ళి ఒకసారి ముొక్కేసన్నా రావాలి ఉం అట్ల
ఇంకా అండి
ఇంకా ఎదో చెప్తాన్ అన్కునాన్ య మీకు నేన్ నేను యాదగిరి గుట్టా మళ్ళీ ఇదేంటి స్వర్ణగిరి మళ్ళా మహారాష్ట్ర సైడ్ షిర్డీ షిర్డిలో నా సిక్కు ట్రిప్పు తయంబకేశ్వరు, ఆ పంచావటి టెంపుల్సు మళ్ళీ ఇదేంటి ముక్తిధాము ఆ మళ్ళీ. టోచ్చేసి తిరుపతిలో అంటే గోల్డెన్ టెంపుల్ మళ్ళీ వెన్ టి న్ ఆ అక్కడ ఉంటాయి కదా అన్ని ఇచ్ దగ్గర దగ్గర ఉన్న ప్లేసెస్ అవన్నీ చుస్ ఉమ్ మీరు
ఆ అండి
మీరు ఇంకా వెంకోటి వైజాగ్ కూడా వెళ్ళానండి వైజాగ్ లో అక్కడ అంతర్వేది టెంపుల్ విజయవాడ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఆ మళ్ళీ వైజాగ్ లో కైలాసగిరి రఋషికొండ వ్యాలీ మళ్ళా బొర్రా కేవ్స్ అవన్నీ
పోన
అ మీరు
నేను స్వర్ణ గిర్ ఎల్లి నా యాద్ గిరి గుట్ట పాత గుట్టక ఎళ్ళినాన్ కొత్త గుట్టకైతె ఎళ్ళలేదు
వస్తుందండి ఇప్పుడు చాలా బాగా చేశారు మీరు వెళ్తే అసలు మళ్ళా రాబద్ది కాదంతా బా
అవునండి మా మొన్న మా ఫ్యామిలీ వాళ్ ఎలర్ నేనె వెళ్ళలేదండి
అయ్యో ఉహు అదే అదే ఇంకేం చూసారు
ఆ అండి
ఇంకేం చూస్తారు ప్లాసెసు
ఇంక ఇంకా ఇక్కడా
ఆ
ఆ ఇక్కడ యశ్వంతపురంనే ఎల్లమ పూలు గూడ బాగుంటదండి.
తంతపురం ఎళ్ళను. ఎల్లమ్మ, సిద్దులగుట్ట సిద్దేశ్వర స్వామి, పాలకుర్తి సోమనాథుడు ఇవన్నీ ఎల్లాం మేము గూడా. ఇంకొకటి, ఇక్కడ చిట్ట కొడ్డూరు స్ సీ శ్రీ సిధేశ్వర స్వామి ఆ ఇంకా వచ్చేసి, ఆ కొండపోచ్చమా ప్రాజెక్ట్ దగ్గర కొండప్ పోచమ్మ టెంపుల్ ఉంది ప్రాజెక్ట్ అక్కడ, అటు సైడ్ అది కూడా ఎళ్ళాం. ఓకే అన్ ఓకే మేడం. ఈరోజు స్టాప్ట్కి దయంతో కంప్లీట్ అమ్మ.
ఓకే అండి, థ్యాంక్ యూ.